నమస్తే
హలో నమస్తే
ఎలా ఉన్నారు
నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నాను మీరు ఫ్రీ టైమ్ లో ఏం చేయడానికి ఇష్టపడతారు
నేను ఫ్రీ టైంలో మ్యూజిక్ వినడం మరియు మూవీస్ చూడడం ఇష్టం మీ హాబీస్ ఏంటి
నాకు బుక్స్ చదవడం మరియు కుకింగ్ చేయడం చాలా ఇష్టం కొన్నిసార్లు వాకింగ్ కూడా చే వెళ్తాను
అది చాలా మంచి హాబీస్ బుక్స్లో ఎక్కువగా ఈట్ టైప్ బుక్స్ చదవడం ఇష్టం
మోస్ట్లీ స్టోరీస్ మరియు నాలెడ్జ్ రిలేటెడ్ బుక్స్ చదవడం ఇష్టం కొన్నిసార్లు ఆన్లైన్ ఆర్టికల్స్ కూడా చదువుతాను
ఇది మన నాలెడ్జ్ని పెంచుతుంది
అవును మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది
మార్నింగ్ లేచి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాను తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను ఈవినింగ్లో కొంచెం రిలాక్స్ అవ్వడానికి మ్యూజిక్ వింటాను
అది చాలా గుడ్ రొటీన్ ఎక్సర్సైజ్ చేయడం హెల్త్ కి చాలా మంచిది
అవును మీరు ఎక్సర్సైజ్ లేక వాకింగ్ చేస్తారా
అవును కొన్ని రోజులు వాకింగ్ చేస్తాను అది బాడీకి ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి హెల్త్ హెల్ప్ అవుతుంది
కరెక్ట్ ఫ్రీ టైంలో హాబీస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్
మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి
నాకు బిర్యానీ మరియు స్పైసీ ఫుడ్ చాలా ఇష్టం మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి
నాకు కూడా బిర్యానీ మరియు హోమ్మేడ్ ఫుడ్ చాలా ఇష్టం
కుకింగ్ హాబీ అంటే మీరు న్యూ రెసిపీస్ ట్రై చేస్తారా
అవును కొన్నిసార్లు ఇంటర్నెట్ లో రెసిపీ చూసి ట్రై చేస్తాను అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది
అది చాల చాలా మంచి హాబీ కుకింగ్ నేర్చుకోవడం లైఫ్లో యూస్ఫుల్
అవును హాబీస్ వల్ల మనం రిలాక్స్ అవుతాం మరియు స్ట్రెస్ కూడా తగ్గుతుంది
కరెక్ట్ డై డైలీ హాబీస్ మనకి హ్యాపీనెస్ మరియు ఎనర్జీని ఇస్తాయి
మీతో మాట్లాడడం చాలా బాగుంది మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ
నా కూడా మాట్లాడడం బాగుంది థ్యాంక్ యూ
ఓకే హ్యావ్ అ నైస్ డే